హలో
అక్కడ నేను పోయి పోస్తనం
హలో
హలో
ఆ వినిపిస్తుందండి
ఆ వినోస్థాదండి
ఏం చెస్తూన్నారండి
ఏం చేయట్లేదండి ఇప్పుడే వంట అయింది
ఉమ్ తిన్నారా
తినలేదండి తినాలి మీరు తిన్నారా అన్నాలు
ఆ ఇప్పుడే తిన్నామండి
ఏం చేసిరు
కాకరకాయ అండి మాది
అవునా నేను పప్పు వ పప్పు బచ్చల కూర పప్పు అండి
అవునా పెరుగు తింటారా మీరు
ఆ
పేరుగు తింటారా
పెరు పెరుగు ఏందుకు తినరండి ఎండా కాలం పెరిగెందుకు తినం అండి తింటాం పెరుగు తింటాం మజ్జిగా రాస్తాం
అయితే మేము ఇగ కాకరకాయ వండాము అది ఎవరు తినలేదండి మొత్తం ఈ రోజు మొత్తం పెరుగుతోనే తిన్నాం మేము
ఎందుకు చేదయింద అండి
లేదండి ఎందుకో ఇ కాకరకాయ నచ్చదండి అది రేప అయితే ఒడుస్తుంది
అవునా ఉప్పులో నాన బెడితే చేదు తగ్గుతది ఉప్పు
ఆ అలానే చేస్తాను నేను కూడా
ఉప్పు పసుపు పేసి ఒక గంట నానబెట్టి వేయించుకుంటే త మంచిగా తగ్గుతది చేదు పోతాది
సరే అండి
ఆ ఇంకా అండి
చెప్పాలే
ఏం లేదండి ఇప్పుడే అన్నం కుక్కర్లో వేసినా వస్తు ఉందండి విజల్ ఆ ఇంకా అండి
మీ పాప వాళ్ళు ఏం చదువుతున్నారండి
బాబా చిన్న బాబండి ఉమ్ ఉమ్
స్కూల్ కేళ్ళట్లేరా
వెళ్ళట్లేదండి ఇంట్లోనే
ఆహా
ఉమ్ ఇంకా
మీ ఇంట్లో ఏమన్న చెట్లున్నాయండి
పూల చెట్లు ఉన్నాయండి గులాపువ్వు మందార్ పూలు మీకు చేయమండి తక్కువ
హ
ఉమ్ మీరు జేస్తరా మ మిదిజేస్తలే అండి ఉ